హలో విన్ ఆ వినబడతా వినబడతా ఉమ్ చెప్పురా
నేన్ చెప్తాను
ఏవో కొతిమీరజించి కూరలో ఎత్తన కూర కొంచెం అడుగంటుకున్నది ఈ ఒక రెండు ఎగ్గులు ఉంటే మంచిగా ఉండు కానీ ఏ లేవు ఏం చేయాలి మరి మ్
అప్పడు కుడుక పెడితుడు తీయంటాన
ఆ అదే అడిక అయితది బిడ్డా అని పిలవాలి అని పిలిస్తే తిందువు రారా అని పిలిస్తే వత్తడు తింటాడు
బా
ఆ తిను
అదే చిన్న
మ్ చిన్న పెట్టాలి చిన్న వాళ్ళక్క తిన పెట్టాలి రెండున్నాయి పనులు
చిన్న మ కటి
ఆ ఏమంటాండు అదేంది స్టైల్ కటింగ్ చేయించుకుంటాడంట స్టైల్ కటింగ్
వాాడా ఇప్పుడేనా
ఆ ఇప్పుడు ఎండాకాలం అదేంటిది ఎగ్జామ్స్ అయిపోయినాక ఎగ్జామ్స్ అయిపోయే వరకు ఉంటారు అట్లనే తర్వాత స్టైల్ కటింగ్ అంట సమ్మర్ ల స్టైల్ కటింగ్ అనుకున్నా స్టైల్ స్టైల్ పడతాండు బాగా
ఎక్కడ మరి మీ ఊరు ఇనా
కటింగ్ అంటే ఈడికి పోతాడు హన్మకొండ కి పోతాడు సైల్ కటింగ్ ఆ కొండకు పోయి పెంచుకున్నా అంత ఎదగలేగాని మ్ అట్ల అంటానా ఇంకా ఇవ్వలే చిన్నోదయనే అంత వోయేశ రామయానికి బోడ క
పోయే
పోయిి అంత తిరిగి వస్తాడు పాకెట్ మానీలు అడుగుతాడు పైసలు అడుగుతాడు ఇంకెన్ని కతాలు పడాడు ఏం చేసే సంపాదనకుయూ అవన్నీ చేయాలంటే కూడా కష్టమే మాకు ఇప్పటికే ఫుల్లు ఖర్చులువుతాను అయినా పర్లేదు ఇవాళ కోసం కాకుంటే వీళ్ళ కోసం మ్
అయితే అ గట్నే అంటాన్నా
ఊర కొండ వేరే గిన్నెలది ఇచ్చిన మరి ఏం చేయను వాళ్ళ డాడీకి ఫోన్ చేస్త అస్సలు లిఫ్ట్ జేత్తలేడు ఒక్క మాటకే అబ్బా ఊర ఎండల మొందా
వాడ్లు మరిేడి తూ
వండినా వా తిందురా అని జెప్పినా కూడా ఫోన్ ఎట్టుటలేదు
ఏన పనిలోడి నడుచు
ఉ
అ
చిక్కిపోతాను
మొన్న చిన్నకు కాల్ బె కింద అన్నాడు మరి ఏమైంది
ఆ కొంచెం వెనకే ఉన్నది బెనికే ఉన్నది కాలు వాపే ఉన్నది వేన్నీళ్ళల్లో పెట్టుకున్నాడు కాలు దానికి జీనబం పెట్టించిండు స్ప్రే కొట్టించిండు ఇంకా చల బడ్డడు దనికి అయినా గాని కొంచెం ఉన్నాయి నొప్పి
న్నా కట్ క
ఉ కట్టుకు ఐదు వందలు బాగా కట్టిద్దాం అనుకున్నాం కానీ చానా తగ్గీంగా క ధన్వాద్దాను సబ అగకు ఏం జేత్తానవ్
టీవీ జూత్తాన్నక్క సినిమా అత్తంది
అదింటావా
ఆ తిన్న అక్క నువ్ తిన్నావా
తేనా మింటికి
పంపి పంపి అప్పుడ
పంపిస్తుది కొంచెం మా బిడ్డదిని ఉంచింది అది ఎక్కడనే ఉన్నారు పంపిస్తది ఫోన్ మాట్ పోయింనక చిన్నోన్నిచ్చి పంపిత్త తీ
సరే అక్క
ఉ జెప్పు రా
మా ఇంటి పక్కన ఆమె నీకు అట్లాడేమన్నా నచ్చిందాక్క మా రెండు
మీ ఫ్రెండ్ లేద ఫ్రెండ్ లేదనే వాళ్ళ అమ్మ ఇంటి చుట్టూ తిరుగుతుంది ఫోన్లు చేపిస్తుంది ఫ్రెండు లేదట ఫ్రెండు తమ్ములే తమ్ముళ్ క్లిర్
అవునా ఎటువైరా మరి
ఎడిపోయారమ్మరి ఫోన్ కూడా ఎత్త్తలేరు ఫోన్లు కూడా వాళ్ళ దగ్గరనే ఉన్నాయట
అవునా
ఫోన్ చేసినా ఫోన్ చేస్త లిఫ్ట్ చే ఎత్తలే
ఆ
ఏ ఇటు పోయి ర మరిే ఎడుతురుతా ఈ ఎండడా ఒక బయటక వెళ్ళద్దదుది ఇట్ లేదు వాళ్ళు ఇట్టే తిరుగుతారు అసలు
అ
హా సీరియల్ ఉత్తమ మనను
సర అలా ఆ ముప్ప చద్ద కుస్త
ఏంత తీర గుట్
సీరియలా
ఆ
సీరియల్ కూడాక్కండి సినిమాాలతే తన్నన్ని వెళ్తవా
కదిీపం గుత అనలా
ఆ అలా
వాళ్ళమ్మకు అదేంటిది క్యాన్సర్ ఉంటది బ్లడ్ క్యాన్సర్
ఆ
బ్లడ్ క్యాన్సర్ ఉంటే ఆమె వాళ్ళ బిడ్ బోన్ మర వయ్యాలి
ఆ
బోన్ మేరే అంటే బోన్ల బ్లడ్ మొత్తం తీసేసి ఆ వాళ్ళ పాప పాపది కిత్తరు కావచ్చు మరి ఎట్లనో తెలియదు
ఆ
బోన్మేర ఇతది బడో కావే ఆ వేరే కాడ ఉంటది సొంత బిడ్డ
ఆ
పెంచుకున్నామేం వేరే బిడ్డ కానీ సొంత బిడ్డ ఇస్తానట్టు ఆ సృష్టించి అసలు బిడ్డిస్తుది ఆ అంత బద్ద స్టోరీ నడతాంది అది బాగా
సీరియల్ నే జూడక్క అసలుకి సినిమాలైతే అన్నీ జూత్త
మ్మ్ చూడాల ఏదో ఒకటి హ్మ్
సిన్మాలు
సిన్మాలు తూత్త గానీ నాకు టైం ఉండదు నాకు ఫోన్ ఇయ్యరు టీవీ ఇయ్యరు ఏది ఇయ్యరు
ఆ మరి మొన్న ఒక స్కూటీ కొనుకుంటానవ్ ఏమైందక్క
మా ఆయన స్కూటీ కొనుక్కొనిత్తలేడు నేను కొనుక్కుంటా అన్నా కొనుక్కొనిత్తలేడు
ఎందుకు
జెలసీ ఏందట్లాని కాదు కాని ఎందుకో వద్దంటాండు, ఏనైనా కింద పడితే కాలుచేయ్ ఇరగొట్టుకుంటే ఎట్లా అనుకుంటాండో ఏమో.
మరి నీకు డ్రైవింగ్ వచ్చాక్క కొనుక్కుంటా అంటానవు గానీ
ఏమ్ ఉన్నది దాంది డ్రైవింగ్ జేయొచ్చు కానీ ఇగ వద్దన్నాడంటే గంతే ఇగ అదిగ మనకు రాదు నా పిల్లలు పెద్దగ వెరిగి వాళ్ళు నేరు చుకుంటే వాళ్ళ గొనుకోవాల్సి వత్తె ఆ టైమ్ లో నాకు వత్తది అనుకోని ఆశపడతాను గానీ, అది కూడా జరిగే పని అయ్యేట ట్లే వాల్లకి నేర్తితే నేనేడ దొక్కాల్సి వత్తది తథా అని వాళ్ళకి గుడ నేర్పుతలేడు అట్లున్నది కథ మంచిగా ఉండాలే ఊ
చిన్ని సైకిల్ మంచిగానే తొక్కుతాడుగా స్కూటీగుడ తాడు అయితే
హ్మ్ ఆ తీసుకుంటేగినా నా కొడుకే తీసుకోవలే బిడ్డల వల్ల అయ్యే కథ కాదు అది
ఆ
కొడుకు తీసుకుంటే గప్పుడు నన్ను ఎక్కించుకుంటాడు వాడు నేను వాన్ని ఎక్కించుకుంటే
హ్మ్
ఇంటర్ల
కొంటడ్తీ ఇగ అప్పటి వరకు
ఊ మొన్న మా పాప కాటికీ పోయినప్పుడు చాప కొన్నాం అడ బరుసుకొని కూర్చున్నాం అండ్లా చెత్త బడ్డది ఆ చెత్త అట్లనే మలుచుకొని వొచ్చినాం అది ఇంతవరకు బయట దులపలే అది నాకు ఊకే గుర్తుకొత్తాంది బయట దుల్పాలని కన్‌తిత్తలేను తీర్తలేను అందులో ఆకులు చెత్త చెదరవంతున్నది అట్లనే మళ్ళి తీసుకొచ్చి పెట్టుకున్నా గాని బయటికి తీస్కోబోయి దులుపు తెలీదు
గులు మరి ఇప్పటికైనా ఇక
ఏ ఉమ్మ దుర్భద గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ చాప ఉన్న మంచి ఉన్నది కొంచెం పెద్ద కాకుండా కొంచెం చిన్న కాకుండా
ఆ ఎంతక్క మరి ఏడ కొన్నావ్
పరకాల వేసుకున్న వన్ ఫిఫ్టీ
ఓకే అండి
స్కార్ఫోదిమొన్నా వచ్చి కింద పరచకోవడానికి తీసుకపోలేదు
ఆ
యొక్క స్కార్ఫ అన్న కొందాం అనుకుంటే స్కార్ఫలు ఎందుకు ఇంట్లో ఇ బాగున్నాయి కదా ఒక చపగా తీసుకుందామని తీసుకున్నాన్నట్టుగా ఇ అదే యూజ్ అయితాంది అది ఇంతవరకు తీయలేదు లే కాని
రి మీకా లే ఏదా అక్క మ సా
చిన్నది ఉన్నది కొంచెం మామూలుగా ఉన్నదిది మొన్న కోన్నది మంచిగా ఉన్నది ఇంట్లో సామాను పళ్ళు మనుషులు ఇల్లు చిన్నగా ఎ అట్టటు సరిపోయేటట్లేదు సరే ఉంటాను మళ్ళీ చేత్తా
ఆ సరే